ఏం చేస్తున్నారు
ఏమి లేదండి అట్ల కూర్చున్నాం ఇక పడుకోవాలి
తిన్నారా డిన్నర్
మీరు
ఏం స్పెషల్ ఈరోజు తిన్నానండి
ఈ రోజు మాది వంకాయ అండి
మీరు చేశారా వంకాయ్
ఆ మీమే చేసాము
ఉ
ఏమి స్పెషల్ యూ ఏమి
ఏంట దాని తోడు నన్ను ఆనియన్స్ కట్ చేయమని చెప్పింది ఆనియన్స్ కట్ చేసేసే ఆమ్లెట్ వేసి ఇచ్చింది సో ఆమ్లెట్ విత్ పప్పు తిన్నాము
వామిేలి
హ్మ్
ఏటన్నా బయటకిెళ్ళరా మీరు ఈ మధ్య
బైటికి కంటే ఒక వన్ వీక్ బాక్ హ్మ్ చెప్పండి
మద్యలో కట్ అవుతుంది మళ్ళీ తుంది
వన్ వీక్ బ్యాక్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కరీంనగర్కి ఎళ్ళాను
హ్మ్
కరీంనగర్ డ్యామ్ను అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా కరీంనగర్ పార్క్ లో
ఉమ్ అవును పార్కు బా అ
అలా చాలా రైట్స్స్
నేను ఒక టూ త్రీ టైమ్స్ ఏమో వెళ్ళాను కరీంనగర్ కాకతే జస్ట్ అకేషాన్ పర్పస్ వెళ్ళసి వచ్చాను
అవునా నార్మల్ గా ఇక మా ఫ్రెండ్స్ అందరం గ్యాంగ్ మా ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ ఉం కలిసాము ఈ మా ఫ్రెండ్ ఉంది మేము వెమ్లవాడకి వెళ్ళేటప్పు ఇప్పుడు అంటే అచ్చాడే కదా వేములవాడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎప్పుడు ఎప్పుడు బెమ్ల వాడే వెళ్ళేటప్పుడు అక్కడ పార్క్ ఉందంట ఆ పార్క్ లో ఆడుకుంటామంటే నేను
పార్క నేను చూడలేద్ అని చెప్ తే వాళ్ళు తీసుకెళ్లారు బాగుంది పార్క్ ఇక్కడ
హ్మ్ పార్క్ కా ఏమో అంటారు కదా
ఆ అవును అక్కడ ప్లేస్
కొన్ని
మంచిగా ఉండాలి కాబట్టి ఎండాల్లువుంటై కావచ్చు ఎండకు ఎట్లా పోతామని అనుకున్నాం ముందుడే కానీ చ్చ వేళలే ఉదది మంచిగా వెదర్ చల్లగా కూల్గా కనబడుతూ మంచి ఉండ
అవునా
అ ఆ డ్యామ్ లైక్ బ్యాక్ సైడ్ లైక్ ఒక బీచ్ లాగా చిన్నగా మట్టి చెరువులాగా ఉండే ఇగా వాన బద్దరికి గాలి బాగా వస్తుంటే ఆ వాటర్ కూడా మంచిగా వేవ్స్ ఒక బీచ్ వేవ్స్ వస్తే ఎట్లా వస్తాయయి అట్ల వచ్చినాయి మంచిగా
అ అంటే మేము వెళ్ళాం కానీ ఎప్పుడు టూ టూ త్ర టైమ్స్ వెళ్ళాం కాని చూడడం కుదరలేదు చూడాలి ఒకసారి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అక్కడే ఉంటది క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళదు అక్కడే
నార్మల్ గా మా ఫ్రెండ్స్ వాళ్ళ కూడా అక్కన్నాయి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ రష్ వస్తారు మస్తు ఉంటుంది అని చెప్పింది బట్ నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు
బాగుంటుంది బాగుంటుంద అట అది ఇకా ఏమో డమ్ కడం ప్రాజెక్ట్ ఏమ ఉంటారు కదా
మానేే డ్యామా ఏమో అంటారు
మానేర్ ఆటెందుకాయే మానేరు ఇటు
అదివేరేనా ఆ ఓకే మానేేరు వో సైడ్ సంథింగ్ ఎటో ఉంటది కదా
ములుగు ఆహేతు జమ కుంట అవుతల
ఓకే
పెళ్లి ఎన్నకుంటా అటు సైడ్
కుడా మర్చిపోయాను సరిగ్గా గుర్తుకులేదు
కడం ప్రాజెక్ట్ ఎమో అన్ టర్ దాన్నే
ఊ అవును ఇ అట్లా డ్యామ్ జూసేస్ కొని నెక్స్ట్ డే మూవీకె ల్లేసి ఇంటికి రిటన్ అయిపోయియాము
ఆహా అవునా ఏ మూవీకెళ్ళారు
మేము అది నార్మల్ దురంధర్ మూవికెల్లాం
పార్ట్ వన్ జూ పార్ట్ వన్ చూసారా
లేదండి చూల్లేదు ఇగ మా ఫ్రెండ్సే వెళ్దాం కొత్త మూవీ వచ్చింది కదా అంటే
పార్ట్ వన్ కూడా చూడండి పార్ట్ వన్ చుసాను కాపోతే నేను చుసినప్పుడు హందిలో చుసాను బావుంది
అవునా చూడాలె ట్రై జేయాలే చూస్ త అంటే పార్టూ నాకు అసల ఐ పార్ట్ వన్ చూడకుండా జూసా కాబట్టి అంత ఏం అర్థం కాలేదు
ఆ పార్ట్ వన్ లో ఏంటి అంటే స్టోరీ నాకు పార్టూ అంతా అంటే విన్నా స్టోరీ చూల్లే గాని పార్ట్ వన్ లో ఏంటంటే ఓ ఒక పర్సన్ ఆర్ అంటే ఆర్మీకి ట్రై చేస్తున్న పర్సన్ ని స్పైలాగా పార్ తన్ పంపిస్తది కదా వాళ్ళ టెర్రరిస్టులు వాళ్ళ అన్ని తెలుసుకొని ఆ అది పార్ట్ వన్ అది పార్ట్ వన్ పార్టూ టూ ఏంటంటే? ఆ అతను స్పయ్ లాగా మారక ముందు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది పార్ట్ టూ పార్ట్ టూ లో జూపించి జుపి ఆ ఇగ కంటిన్యూ చేస్తారాట
అవును చాలా లైక్ అంతే మూవీ కూడా త్రీ అవర్స్
ఆ పార్ట్ వన్ గూడా పెద్ద న్నే ఉండే త్రీ అండ్ హాఫ్ ఉండే టూ అండ్ హాఫ్ త్రీ హార్స్ ఓ పార్ట్ వన్ కూడా చాలా పెద్దగానే ఉంది. పార్ట్ టూ ఇక చూడలే, చూడాలి అనుకుంటానం మేము కూడా
ఇ ఇప్పుడు కొద్ది రోజు ఆగితే ఓటీటీ లో వస్తది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు ఒకటేసారి చూసేస్తా నేను కూడా
బాగున్నాం
ఈ మధ్య ఏమైనా మూవీస్
అవున మరి ఎటైనా ప్లాన్ చేయకుపోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ది కూడా ఏదో కొత్త మూవీ వచ్చిందంట కదా
థర్డ్
హ్మ్ హ్
హ్మ్
బాలేదు స్టోరీ యావరేజ్ అని అంటళ అందుకే ఇంకా వెళ్ళలే నెక్స్ట్ ఉంది రామ్ చరణ్ ది పెద్ది
అవును
బాగుంటది కావచ్చు
చూడాలి. ఈ మధ్య ఇప్పుడు టీవీస్లలో ఏదో షో వస్తుంది చూస్తున్నారా మ్యాడ్ ఫోర్ ఈచ్ అద్దర్ అని చెప్పేసి.
ఆ అది
హ్మ్ అన్ని లొల్లిలు
అప్పుడు వీడుగాళ్ళు బిగ్ బాస్ లాగా తీయడానికి ట్రై చేశారు గని అంత ఇంట్రెస్ట్ వస్
అది బిగ్ బాస్ లా కాదండి అది నార్మల్ గా హాలీవుడ్ హిందీస్ మూవీస్లలో సేమ్ ఇట్లనే కపుల్స్ తో కొని లైక్ అన్మారిడ్ కపుల్స్ తో ఇట్లనే ఎగ్గుర్ని గేమ్స్ కండక్ట్ చేసి పెడతారు
అదే అండి అది ఆల్మోస్ట్ బిగ్ బస్ లాగానే బిగ్ బస్ లా ఒకరు ఒకరు అహ హౌస్ గట్ల చేసార ఇక్కడ కూడా ఒక మనిషన్ లో కపుల్స్ అందరినీ పెట్టి వాళ్ళకు టాస్క్ లు గేమ్స్ అవన్నీ పెడుతున్నారు
ఇగ హిందీ అన్ని తెలుగులో డబ్బింగ్ తీస్తున్నారు తెలుగు క్యారెక్టర్స్ ఇస్ ఆరో వాళ్ళు హీరో హీరోయిన్స్ పెట్టి చేస్ తిన్నరు
డిగ్రీ ఫస్ట్ హిందీ లోనే వచ్చింది ఆల్మోస్ట్ అది దాన్ని చూసి అన్ని లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లు
కన్వర్ట్ చేస్తున్నారు
మరి నువ్వే చెప్పుద్దె ఇంకా ఐతదా
ఆ చూసానండి బాగుంటది
ఆ మసీదు వేసుకోరా మీరు
ఏంటండి మీ వాయిస్ బ్రేక్ అయితుంది
బొటింగ్ వేసారా అంటున్నా మీరు అప్పుడు
ఆ చూసాను
దొరికి
నే మా మమ్మీ అంటే నేను నార్మల్గా తనుజా వేద్దాం అనుకుంటే కానీ మా మమ్మీ కళ్యాణ్ ఫాను కానీ ఎల్ ఊకే డేలీ గు గుర్తు చేసేది వాడు నామినేషన్ ఉంచ్ ఉంటే కళ్యాణ్ పడాల ఓటు చేయండి అని చెప్పేసి కావాల అని అతనికి ఏపించుకునేది
ఊ ఆది అంటే తన కాకంటే వాడే కొంచెం బెటర్ అనిపిస్తడు మరి
ఇంకే మా మమ్మీ వాడు ఆర్మీ మ్యాన్ కామన్ మ్యాన్ వాడి గెలవాల అని చెప్పి షోట్ అయ్యి కాల్స్ అయ్యి మిస్డ్ కాల్స్ ఇయూ అని చెప్పేసి అనేది
నెమ్మర్ కాకపోయినా గేమ్ పరంగా కూడా ఆడు చాలా బాగా ఆడేది
అవును
వాడు మళ్ళి ఇంకొకడు ఉంటాడు
అ ఇ ఇమాన్యువల్ డేమోన్ పవన్ వాళ్ళు కూడా బాగా ఆడారు
బాగుంటాయి అవుడు అందది కూడా
అవునండి
ఇద మ ఉంటాడు
అవును చాలా బాగుంది ఓకే అండి మరి